హలో ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగునమండి
తిన్నారా తిన్నమండి
ఇంకాలి చేసారు
మటన్ అండి
ఇవన్న స్పెషల్ ఎందుక
నిన్న ఉగాదిగాదా అండి నిన్నటది
అంటే ఉగాది రోజు తింటారా మటన్ చికెన్లని
అ తింటామండి
అంటే ఏమన్నా దేవుని ఏమన్నా చేసుకున్నరా అండి
అవునండి మేము పెద్దమ్మ దేవుణ్ణి చేసుకుంటాం
అవునా
చెప్పండి మీరేం చేస్తున్నారు తిన్నారా హాలో
లేదండి పండగ ఎట్లా జరిగింది
బానే జరిగిందండి
ఇం మదది మ
మీరు ఎట్లా చేసుకున్నారండి
మాది బాగా జరిగిందండి మీ ప పచ్చడి చేసుకున్నారా అయితే
చేసుకున్నామండి
బక్షాలు
చేసుకున్నామండి
ఎట్లే చేస్తారని మీకు తెలుసా మన్న దాని గురించి
తెలిదండి మా మమ్మీ చేసింది
ఓ అసలు ఆ పచ్చళ్ళ అయితే ఘోరంగా వేస్తాండి అసలుకి ఇప్పుడు ఘోరంగా అద ఏంది మిరియాలంట స సొం మిరియాల అంటడి మసాలాలుంటా ఏంటియో ఏంటియో మా ఇంటి పక్కన అపచ్చిందండి మసాలా దకుడా అండ గోరం
అట్లా ఎవరైనా వేసుకు కొంటారండి
ఏ ఏందో అండి అసలు వెరైటీ ఉంది అసలు ఫస్ట్ టైం నేను చూసడు అసలు ఇట్లా కూడా చేస్తారా అసలు
మీరు ఎట్లా చేసుకున్నారండి
ఏముముందండి గంత విచిత్రం ఏముందంది అసలు మా మా మసాలాలు లేేసుకుంటర అండి గా పచ్చళ్ళ అదేమన్నా పోప్ కేసి చేసేదా అండి ఈ సోషల్ మీడియా వచ్చినం అంజలి అంత దాంట్లో ఏది వస్తుందో అదే తీస్తున్నారు
అవును అవునండి స్పైసెస్ స్పైసెస్ కోసం మిర్యాల చూసుకుంటున్నాడు కదా అని
ఇ లే లేచిన కాణ అదే సోషల్ మీడియా చూసుకుంటా నైట్ వన్డే దాకా ఇదే అళ్ ఏం జరుగుతుందో ఇదే ఇందులో మనం బయట అదే చేయాలి
అవునండి ఇప్పుడు అట్లానే తయారయ్యారు గా
ఉమ్ ఏమున్నాదండి పచ్చడి అంటే ఎంత విచిత్రమా ఏముంట దాంట్లో తీపి కారం పులుపు చేదు ఇంత దానికి అంత కారాలు అవి ఏసుడు కార కారం అంటే ఎట్లా వాడుతాది కాని గా ఏంటి ఇవి ఏంటి మసాలాలు ఉంటాయి ఏమో చిత్ర విచిత్రం అయిపోయింది ఎవరికైనా పండుగల అంటే ఇంత మంచి అనిపించేదండి
అవును అసలు స్కూల్ టైమ్ అయితే బాగుండేది లివర్ మీద
పోతా అంటే ఏజ్ ఏజ్ పడతా అంటే పండుగల మీద ఇంట్రెస్ట్ పోతా ఉండండి
అసలు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి అండి ఇంకా
ఊ
ఇంకా కొత్త పద్ధతులు వస్తున్నాయా అండి
అవునండి నిజంగా ఏందో అంత వెరైటీగా చేస్తన్నారు అసలు పండగలు పండగలు లెక్కనే చేస్త లేరు
ఆ
ఏం కర్రీ చేేసారండి
అదే అండి మటన్
అంతేనా ఇంగ ఇవాళ ఏం ఉండద
చేత నిన్న మట నుండినా మీ రోజు తలకాయ కరీ అండి
ఉహూ
ఆ మీరు మీరు తిన రండి ఒకగాది రోజు
ఏదండి
ఉగాది రోజు మీరు వండుకోరా అండి
లేదండి మేము ఏమండుకోన్నాక ఏమి దేవుళ్ళని తెలిదుని మీ స్కూలోమి త నమ్మే ఆ పండుగ రోజు కదా కొత్త పండుగ కొత్త సంవత్సరం కదా
అంటే మేము ఫెస్టివల్ ఫెస్టివల్ చేసుకున్నా చేసుకోకపోయినా తింటారు కదండి
అంటే ఈ పడుగ చేసుకోమందుకంటే న్యూ ఇయర్ అంటారు కదా ఇ కొత్త సంవత్సరం అంటారు కదా
ఈ ఇప్పుడువరు అట్లు ఉంటారుండి అందరు టనే ఉన్న
ఏ ఇ మనం మా ఫస్ట్ నుండి మాకు ఎట్లా ఉందో అట్లే ఉందన్నట్లే వేసుకుంటాం ఇక అలా కొత్త కొత్తవి వేసుకోవద్దు కద కాకపోతే ఇవాలా తెల్లారు కాబట్టి ఉంటది ఎట్లాగో తినడానికి నిసుకిరల్ అయిన ఏదైనా
మ్మ్
పెళ్ళయాక చెస్ కోచ్చు కదా న్యూ ఇయర్ అని పండుగ రోజు అయితే యూస్ చేసుకోలేము ఇగ
మ్మ్
ఇవాళ ఒక ఎవళ్ళూ ఒక రూపాయి కూడా ట్లేదు కదా ఇళ్లలో నుండి
ఈ రోజు కొత్త రోజు అండి ఏం తీసుకురాలే అవునండి ఈ రోజు అసలు ఒక ఆ ఒకరికి కూడా వన్ రూపి కూడా ఇయ్యారు ఎవరు
పైసలు అంటే షాప్ కి పోయ పోతారు కదా మరి తినడానికి వాటికి వీటికి తీసుకొచ్చుకుంటారు కదా
అది వేరు బయట చెయ పైసలు ఇయడం వేరు కదండి ఒక పర్సన్ క ఈ రోజు మనీ ఇచ్చినాం అంటే లైఫ్ లాంగ్ అట్లానే ఇచ్ కుండట్ ఐ మీన్ మళ్ళీ ఉగాది వచ్చే వళ్కి ఇచ్చుకుంటానే ఉంటారుంటా
ఊ ఇయ పై కొత్త సాలని అసలు రూపాయి కూడా దీత్తలే
ఊ మీకు ఇవ్వలేదా అండి మీ పేరెంట్స్
చేసింటే ఇవ్వము ఈ రోజు ఇవ్వము రేపు రేపుడ్నుంచి అయినా ఇస్తాం కొత్త సాలంటారు కదా ఇప్పుడు ఎందుకు ఫస్ట్ రోజు ఇచ్చుడేంది అని మాట్లాడతాను అంటే తీసుకునేటప్పుడు చూడకండి టైము డేటు అని ఇయాల ఒక్క రోజే వచ్చిండా ఇంగ
ఊ ఊ అట్లనే ఉంటాదండి
హు
పుద్దున మా డాడ్ ఇచ్చిండండి మాకు మని
ఇచ్చింద
కొత్త రోజాని ఇచ్చసాను
అంటే ఇంకా బిడ్డలకి ఇచ్చింది వేరు బయటకి ఇచ్చింది వేరు లే కాని
వర్షం వస్తుందా అండి మీకు
ఆ కొంచెం మబ్బులు పడ్డదండి ఇగ పడుతది కావచ్చండి వాన పప్పుడు అసలు వనపడుడు ఏందండి
ఏమో తెలీదు కానీ వర్షం పడుతు ంది కదా మాకు లైట్ గా తుప్పుడు తుప్పుడు పడుతుంది
ఆహ
అల్రడీ స్టార్ట్ అయినాయి చినుకులు
అయ్యా బాట్టలు పిండిరా అండి ఇవాళ ఏం అన్న
లేదండి మ నిన్న వెండినే తీసుకొచ్చారు మార్తా పెడుతున్నా
మాది కూడా ఇ్యలా వాషింగ్ మిషన్ వేదిద్దాం అనుకున్నాం మా అబ్బుని చూసేసరికి ఆపేసినాం ఇంకా మా అలా వాన పడుతది ఏమో అనుకున్నాం
అయినా మిషన్ లో డ్రై చేస్తాయి కదా అండి
మరి మళ్ళా మనం ఎం వేసినా పైన వల్సి వచ్చినా కూడా మళ్ళీ ఒకవేళ తడితే ఇబ్బంది కాదు మాకు మళ్ళా థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కాలి అండి
హు
ఆమె మెట్ల భయానికి కేవల ఇవ ఇలా ఎలా అసలు బట్టలకు మకింగా మా చాంబర్ లో ఉండే దాన్ని పైప్ లైన్ లేసి అంత క్లియర్ చేస్తున్నారుారో ఇంకా దాని వల్లనే ఏమేం కూడా వేసుకోలే అసలు బట్టలు
ఆహా
అ ఆల్ రేపు రేపున్నయేళ్ళుండన్న ఫ్రీ అయితే చేయాలి మళ్ళీ టూ డేస్ా ఉంటుది ఇంకా పైప్లైన్లు ఇస్తే
అ అవునండి అంటే మొత్తం డిస్టర్బ్ అయితది కదా ఏ
వాళ్ళు ఓనర్స్ చెప్పారు కదా తప్ప పదిఇగ వాాల చెప్ప వినాలి లేకపోతే మనం ఖాళీ చేయమంటే ఖాళీ చేయాలి
ఆ అవును అంతేగాండి
ఓనర్స్ ఎట్ల చెప్తే అట్లా అంటే మనకడా ఓన్ ఓన్ హౌస్ ఉన్నది వేరు ఎంటకికున్నది వేరు కదండి
అవునండి పెళ్ళిళ్ళ సీజన్ కూడా అయిపోయింది కదండి
ఎట్లయినా ముహూర్తాలు ఉన్నాయింటే పెట్టుకుంటున్నారంండి ఇ వాళ్ళ మంగళసానం వంటకల్లో అయింది
ఆహా
మా తెలిసిన వాళగాయన్ని అంటే పోల్కు ఇస్తంగాద ఎలా నిన్న నిన్న న్వు పడ్డేది ఇవళ అని చెప్ప తి మంగళ స్నానం వాళన్
ఆ
ఇందు వాళ్ళని అసలురు చిత్రం కాకపోతే అది కూడా పెట్టుకుంటాి
ఏమో అండి అందరుూ పెట్టుకుంటారుగా
ఈ చిత్రం అంటే ఈ చిత్రం అసలు లోకం మీదంతా జరిగేది నాశ అనుకోాలి దేనికి అసలు ఏం తెలియట్లేదు పడుతుందామ్ మరి ఇప్పుడు వాన అక్కడ
ఆ పడుతుందండి లైట్ గా త అంటే ఇప్పుడే స్టార్ట్ అయినయి చినకలు అందుకే అడుగుతున్నా మీకు వర్షం పడుతున్నా
లేదు లేదు స్టార్ట్ అవుతుది కావచ్చు ఇంక మాకు కూడా మాబ్బులు ఉన్నది
పడుతు అది పడిపో మొత్తం పడిపోయినా బాగుందండి అది పడి పడక అట్లా ఘోరం చేస్తుంది
అంటే మీ శ్లాప రే పలాండి
స్లాపే అండి
ఉడకపోస్తుందా మంచినే ఉంటాయా కూల్గానే
ఉడక వస్తాయా అండి ఇట్లా వెదర్ అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నప్పుడు
అంటే కొంచెం బిల్ మన కిందండి పైన బిల్డింగ్ ఉంటే కొంచెం కూల్గాలా ఉంటాది అదే పైన బిల్డింగ్ ఏమి లేకుండా ఉంటే కొంచెం
లేదండి మాది ఒకటే అండి మా పైన ఏం లేదు మళ్ళీ
అ నిన్న ఒక పెళ్ళికి చూసినామండి ఒక సినిమా అంట అందులో టూ మ్యాచెస్ అంట అంటే ఫస్ట్ చేసుకున్న అబ్బాయి చేసుకున్న అబ్బాయికి పెళ్ళి చేసుకుంటని చచ్చిపోతారంట
ఆ
సెకండ్ మ్యారేజెస్ నోడ భయం ఉంట అంట ఫస్ట్ మ్యారజ్న హచపోతు్ర అంట
ఆ
ఆ ఇంది ఫస్ట్ మ్యారేజ్ వచ్చి అట్లా జాతకం రాపచ్చింది మళ్ళా ఆ ఫాదర్ మదర్ అంటే ఇంకా అందులో
ఆ మూ ఈ మూవీ అండి అది
ఇదిేమమ్మ ఇదేమమ్మూవి అండి కొత్తగా వచ్చిందండి మాకాబ్ మక
పెద్ద జోక్ ఉంది అస్సలు బాబూ ఆహా
బలే కామెడీ ఉంది అస్సలు
మూవీ పేరు ఏంటో
పేరు మర్చిపోయినా గాని స్టోరీ మాత్రం మస్తు గుర్ తుంది అండి అసలు వాళ్ళు తల్లి హీరో ఇది మన గా సినిమాలుంటాడు చూసింరా అండి ఓ చోటే ఉన్నానా అన్న ఒక పాట వస్తాది చూసింరా ఆ హీరో పేరు ఏందో నాకు తెల్వదు
ఏమో అండి నాకూడా అంత తెల్వదు
ఆ హీరో కొత్తగానే తీసిండు ఇంగ అంటే పాత హీరో అయినే కొత్త మూవీ తీసిండు అసలు బాగుంది అది అది జాతకం రాయించిందే తల్లిదండ్రులు అంట అట్లా
మరి గంత గోరంగా ఉంటారా అండి బయట అయినా బయట సొసైటీని బట్టి ఇప్పుడు మూవీస్ తీస్తున్నారు కదా
హుమ్మ్ అంటే మూవీసే నేను చెప్పింది గనీ వాళ్ళ వాళ్ళ ఆ పాప కి దొరికిన్లంట ఆ పాప వాళ్ళకి దొరికి తే ఆ పాప మీద ఆస్తి ఉన్నదని అట్లా రాయించి జాతకాన్ని రాయించి అట్లా చేస్తారు అన్నట్టు ఆ సినిమాలో
అయినా మరి గట్ల రాయొద్దు కదాండి
ఇంకా ఇగ నడుతాంది కలికాలం ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఏం జెత్తం దానికి
అవునండి
మ్ సరేనండి ఉమ్